నమస్కారం అండి
ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాము అండి
తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
మేం తిన్నామండి టి తాగారా అండి
ఆ అలాంటివి అలవాట్లేదండి మీకు అండి
మాకి లేవండి
క్రికెట్ చూస్తు
చూస్తామండి మీరు చూస్తారా
ఆ చూస్తానండి
ఫేవరెట్ టీం ఏదండి
వల్డ్ లో అయితే ఇండియా అండి ఐపిఎల్ లొ ఐతే సిఎస్కే అండి
అవునా అండి ఎందుకండి
ఫేవరెట్ ప్లేయర్ ధోని అండి
అవున
సిఎస్కే ఇష్టం మరి మీకు అండి
మాకు వల్డ్ వైజ్ వల్డ్ అయితే ఇండియా అండి ఐ ఐఎల్ అయితే ఎస్ఆర్ హెచ్ అండి సన్ రైజ్ హైదరాబాద్
రీజన్ ఏమండి
తెలుగోళ్ళం కదండి తెలుగు టీం సపోర్ట్
అంతే లేండి
ఏ ప్లేయర్ అంటే ఇష్టమండి మీకు
ధోనీ అండి జడేజా అండి
ఎందుకండి
వాళ్ళ మైండ్ సెట్ కాదండి వాళ్ళ ఆడిన ఆట గానీ
ఆ అవున్నా
ఇంట్రెస్ట్ అండి
అవునా అండి
మీకు అండి ఫేవరెట్ ప్లేయర్ ఎవరు
నాక్ ఇండియా అభిషేక్ శర్మ అండి
ఏ అండి యువరాజ్ సింగ్ స్టూడెంట్ అన
అవునండి
హ
పది బళ్లు ఆడిన బాగా చుక్కలు చూపిస్తాడండి పదివాళ్ళు గానే బాగా ఆడతాడండి ఇండియా కూడా మొన్న బాగా ఆడాడని
మొన్న ఫైనన్స్ వరకు ఆడలేదు గని ఫైనల్ లో బాగాడాడండి మళ్ళీ
అవునండి విరాట్ కోహ్లీ ఎట్లా ఆడాడో ముందు
ఆ ముందు పాక్ అగైనెస్ట్ గా
ఆ అలా ఆడాడండి ఎందుకు ఇష్టం అండి మీకు స్ సియస్కె అంటే
అండ్ ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టండి అంతే
మీకు వరల్డ్ లో ఇండియా కాకుండా ఇంకేమన్నా టీం అంటే ఇష్టమా అండి
న్యూజిలాండ్ కి సపోర్ట్ చేస్తాండి ఇండియా తర్వాత
ఎందుకండి
హ ప్లేయర్స్ కి వేరే క్రికెటర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం
వాల్యూ ఇచ్చేది
వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్షిప్ గాని బాగా ఉంటుందండి ఆ ప్లేయర్స్ కి ఎక్కువగ
ఓకే అండి
మీరు అండి
నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమండి
రీజన్
రీజను ఫ్యాట్కమెన్స్ అండి రీజను ఒక ఏళ్ళు లాకపోయినబ్ బౌలింగ్ బాగేస్తాడండి అది కాకుండా బాగా ఆడతారండి వాళ్ళు ము
అవునండి అంటే సమ్ డిసెబిలిటీ ఉన్నా కూడా దాన్ని ఓవర్కమ్ చేసి మరి డి
అవునండి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా గెలిచేటి గెలుస్తారండి వాళ్ళు
అవునండి
బౌలింగ్ లేనప్పుడ్ బ్యాటింగ్ లేనప్పుడు కూడా బాగుంటుందండి వాళ్
అహ్
ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం స్ట్రగ్గల్ లో ఉన్నారండి
అవును లే అవునాండి వెస్ట్ ఇండీస్ అండి మరి
వెస్ట్ండీస్ కూడా మంచి టీమే అండి సియాలో ఉన్నంతవరకే ఆ టీం బాగుందండి
ర్స్ అల్రౌండర్స్ ఉన్నట్లు ఉంటారు కదా టీమ్ మొత్తం
అవునండి అంతా వాళ్ళంతా ఆల్రౌండర్స్ అండి అట్లుంటారు కాదు అంతా ఆల్రౌండర్స్ సె వాళ్ళు
అ
అప్పుడు కృషికేళ్లు ఉండేకదండి
అవును
మ్యాచ్లు కూడా బాగుంటాండి బాగా పర్ఫార్మెన్స్ కానీ బాగా ఇస్తానండి వాళ్ళు
మ్ అది కూడా హైయెస్ట్ ఇండివిడ్యుఅల్ స్కోర్ మాక్సిమం ఎవరు బ్రేక్ చేయలేరేమో.
అ అండి
గ్రిస్ గైల్ చేద్దాము వన్ సేవేంటి ఫైవ్ అని
అవునండి ఐపిఎల్ లో కూడా సార్ వచ్చి చేసిన స్కోరు ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటున్నా
అవును అప్పుడు టూ ఫిఫ్టీ గాని కాదండి వన్ ఎయిటీ వన్ సిక్స్టీ కొడితేనే మ్యా సా నై వాళ్ళు ఇప్పుడు ప్రతి మ్యాచ్ టూ హండ్రెడ్ ప్లస్ కొడితేగాని గెలుస్త ఆ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ కొట్టిన గెలుస్తా లేదాండి
అవునండి కరెక్టే అండి అది.
మ్ అప్పుడు బౌలర్స్ ని, బ్యాట్స్ మన్లు ఫస్ట్ ఓపెనర్ దిగేవాళ్ళు.
ఆహ
త్రీ అవర్స్ వరకు సెటిల్ అయి ఆ తర్వాత ఆడడం స్టార్ట్ చేస్తాను రండి హిట్టింగ్ అని అలా.
ఇప్పుడు అలా కాదండి పవర్ ప్లే ఫస్ట్ ఓవర్ నుంచే హిట్టింగ్ ఇస్తానే ఉం రా రండి ఆల్ రౌండర్స్ నడుస్తున్నారు
అవునండి
వాళ్ళంతా మధ్య మిడిల్ ఓవర్స్లో బాగా కంట్రోల్ చేస్తారని మీరు ఆడారండి క్రికెట్ ఎప్పుడన్నా మీకు ఇష్టమేనా?
ఆ ఇష్టమే అండి స్కూల్ డేస్ లో ఇప్పుడు కాలేజ్ లో కూడా ఆడుతుంటానండి.
అవునండి మీరు బౌలింగ్ వేస్తారా, బ్యాటింగ్ వేస్తారా? అ బ్యాటింగ్ చేస్తరండి ఎందు కండి రీజన్ తెలుసుకోవచ్చా?
ఐ మీన్ బ్యాట్స్ మన్ ఒక మైండ్ సెట్ ని రీడ్ చేయొచ్చు.
అవునాండి
అవునా మీరు అండి?
నేను క్రికెట్ ఆడతానండి. నాకు బ్యాటింగ్ అంటే ఇష్టం అండి. బౌలర్ ని ఎలా స్ట్రగుల్ చేయాలో బ్యాట్స్మన్ కి తప్ప మరి ఎవరికి తెలిదండి.
అవునా
మ్యాచ్ ని గెలిపియడం అన్నా బ్యాట్స్ మన్ చేతిలోనే ఉంటుంది. ఓడు వాళ్ళు లాస్ కావాలన్నా బ్యాట్స్మన్ చేతిలోనే ఉంటుందండి.
టోటల్ టీమ్ మీద డిపెండ్ అవుతు అంటే టీమ్ ఫీల్డింగ్ ఎఫెక్ట్ గానీ
అవునండి అది కరెక్టే గాని మీకు ఇప్పుడు ఆపన్ అంట ఫిఫ్టీ స్కోర్ పెట్టినా కూడా ఒకవేళ బ్యాట్స్మన్ కొట్టలేరు. కొట్టలేకపోతే అది కాదండి బ్యాట్స్మెన్లు కోడి తేనే కదండి అది కానీ అయ్యేది.
అమ్మే అదే అండి క్రికెట్ అంటే టోటల్ టీమ్ లో లెవెన్ మెంబెర్స్ కలిసి ఆడితేనే అండి.
అవునండి అది మటుకు కరెక్ట్.
ఒకరే ఇస్తారు అనేది ఐతే చెప్పలేం.
ఆ
అంటే ఒకరు ఒకవేళ ఒక ఇన్నింగ్స్ లో ఒకరు బాగా మెయిన్ రోల్ ప్లే చేయొచ్చు కానీ. టోటల్ మ్యాచ్ అంతా అనైతే కష్టమే ఉ
కష్టంలేండి మీరు ఇంకా ఏమన్నా గేమ్స్ ఆడతారాండి
ఆ నేను అండి పర్సనల్ గా అయితే వెయిట్ లిఫ్టింగ్ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళాండి
అవునా అండి కంగ్రాట్స్ అండి.
థాంకు యూ అండి మీరు అండి.
మేము క్రికెట్ ఆడుతామండి బాగా
ఈ క్రికెట్ కాకోకుండా అదర్ గేమ్స్ ఏమి
కబడ్డీ ఆడతాండి మండి నా చైల్డ్ హుడ్ టైంలో కబడ్డీ
ఆ
మరి ఇంగ ఇంటర్లో ఇంగ మాకు గేమ్స్ ఆడేకి లేకపాయండి డిగ్రీలో ఇంగ మా పీటీ సారు వాళ్ళంతా బా ప్రోత్సహిస్తారు బాగా ఆడుతున్నామండి ఇప్పుడు ప్రెజెంట్ కి అయితే
కబడ్డీలో ఏ ప్లేయర్ అంటే ఇష్టం అండి
మాకా అండి
అ
మాకు తెలుగు టైటన్స్ అంటే ఇష్టం అండి ప్లేయర్ అయితే నిశాల్ భరత్ వాజ్ అంటే ఇష్టం అండి అవునండి నేను కబడ్డీలో రోల్ తీసుకునేది కూడా డిఫెండింగ్ రోల్ అం
అ ఎంతైనా ఫేవరెట్ ప్లేయర్ రోల్ తీసుకుంటున్నారు కదా
అవునండి మీకండి మీరు కబడ్డీ ఆడారా అండి
మేము అంతే అంటే ఎక్కువ లే స్కూల్ డేస్ లో ఉన ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఆడమండి
అంటే మీర రైడింగ్ చేస్తన్రా డిఫెండింగ్లో ఉంటాండ్రా అండి
అలా ఎమ్ లేదు అండి ఎదో ఒకటి తే
అవునులేండి అబ్బుటికి చిన్న పిల్ల పిల్ల వయసు మీరే అల్ రౌండర్ అంతా
ఆ అంతే అండి అల్ రౌండర్ లాగా
మాకి
నా ఫేవరెట్ టీమ్ వచ్చి బెంగాల్ వారియర్స్ అండి
ఎందుకు అండి రీసన్
అంటే అందులో ఒక ప్లేయర్ మనీందర్ సింగ్ అని తెలుసా అండి
అండి
అతను ఇన్స్పిరేషన్ అన్ని అప్పుడు కబడ్డీ ఆడడానికి ఆర్మీలో ఉండి కూడా అతను
అవునండి అవునండి
అంటే మన ఇండియాకు కూడా ఆడాడు
అవును కరెక్టే అండి ఇంకా అండి ఇంకా ఏమన్నా తెలుసుకోవచ్చా మీతో మేము క్రీడా కార్యక్రమాలు
అండి ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా మంది అంటే స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం లేదండి పేరెంట్స్ అలా కూడా
అవునండి పేరెంట్సే అండి మెయిన్ ఇంట్లో తగిలించుకుంటారు ఉన్నది ఒక కొడుకే ఎందుకు ఆడిపిల్ల అది ఇది అని అంటారండి
చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెూప్పి ఇంక వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ కూడా ఆడుకోకు
స్కారిఫైస్ చేసేస్తారండి మీరండి మీర ఎలా అప్పుడు అలా చేసారాండి పేరెంట్స్ కోసం
అలా ఏం లేదు మా ఇంట్లో ఏం ఒప్పుకుంటారండి అంటే నాకు ఇంకా స్టేట్ సర్టిఫికెట్ ఉంది అని
ఆ ఎక్కువ మీరు దాని సైడ్ పోవాలి పోవట్లేదు అనుకుంటున్నా ఎన్న క్లాసులో పోయారండి మీరు
ఉమ్ టెన్త్ క్లాస్ లో ఉన్నపుడు అంటే నేను ప్రాక్టీస్ సిక్స్త్ నుంచి చేస్తుంటి అండి
అవునా అండి
స్ నుంచి మామూల్ డిస్ట్రిక్ మీద అలా వెళ్ళా ఇంకా టెన్త్ లో స్టేట్ మీట్ వరకు వెళ్ళా అండి
థ్యాంక్స్ అండి మీరు అంతా చెప్పినందుకు
ధన్యవాదాలండి మీకు తెలిసిన సమాచారాన్ని మాకు అందుచేసినందుకు
మీకు కూడా ధన్యవాదాలండి
సరే అండి ఉంటా అండి
ఆ సరే అండి